హలో
ఏంచేస్తులు
ఎంలే పాప్కార్న్ తింటున్నా పోయింటి నిన్న ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ అని
అది చేసావా షాపింగ్
టాప్ కొందమానుకున్న కనీ ఎందుకో డబ్బులు సరిపోక, ఉ లిప్స్టిక్
మీ కాలేజ్ల ఈవెంట్ కోసమ
ఆ అవును ఒక లిప్స్టిక్ కొన్నా అంతే
ఓ ఈవెంట్ ఉందా మీ కాలేజ్
అవును ఈరోజు ఉంది, ఈరోజు రేపు టూ డేస్
ఓ మళ్ళీ డ్రస్సులు కొనలేదా మరి అయితే
ఉన్నాయి ముందుగా ఉంటే అవి వేస్తుాను అట్లే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది చాలా మంచిది ఆ
కుట్లి విపి వేస్కో హలో వినిపిస్తుందా నా వాయిస్
కుట్లి ఇప్పి వేసుకో టైట్ అయితే లూజ్ అయితే కుట్లు వేసుకొని వేసుకో,
అమ్ అడుగు అడుగుతేనే కదా ఇస్తంది ఇగ తెలుస్తది.
అడిగిన అమ్మాయి ఇన్ డైరెక్ట్ గా నీకు పట్ట ఊరు నా బట్టలు అని చెప్పింది
కుట్లి విపి వేస్కో ఎ
అమ్మాయి కి కుల్ అనమాట అ ఏదో ఒకటి చెప్పి ఇకుండా ఉంది. ఉండాలని అనుకుంటుంది.
అప్పుడు ఫ్రెండ్ కాట్టి తీసుకొని వేసుకోవచ్చి అడగాల్సిన అవసరం ఎం ఉంది.
ఉహు అంత చిరాగగా పెడితే ఫేస్ వేస్ పను
ఆ అమ్మాయి ఫేస్ అంతా అనుకో
లేదు అమ్మాయి చెడ్డది.
ఉ మన చెడ్డ వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయవనుకుంటా
హు అందుకే చేయను అప్తా
తు కలేజ్ కి పోలే మరి
ఉ హు టేస్ట్ కదా ఈ రోజు పోవలసిన అవసరం లే అనమాటా ఇంకా ఈరోజు ఏం జరగవు మం చి డ్రామ్స్ అన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినారు ఆ కేరళ నుంచి పిలిపిస్తారు అనమాట డ్రమ్స్ అవి కొడతారు. కనీ మేము మార్నింగ్ ఎండ కదా సానా ఈవనింగ్ ట్యాన్ అయిపోతాముకదా,
ఓ మళ్ళీ ఈవ్నింగ్ డల్ అయిపోతాముకదా అందుకు
ఉ ఉ ఇవినింగ్ ఇవినింగ్ పోదాం అనేసి ఊర్కేనం
ఓ అయితే ఎవరినైనా పిలుపిస్తున్నారా గెస్ట్ అట్లా
ఆ హీరో శర్వానంద్ వలందరు ఎ వస్తారు.
అయితే ఈ రోజు ఎవరు రారు
మ్మ్ ఈరోజు సింగర్స్ వస్తారు లిప్సికా
ఆ మాముూలుగా రే చక్కగా డిజే నైట్ నార్మల్ గా సెకండ్ డీజే నైట్ ఉంటది ఫస్ట్ అట్లనే బిటేక్ సైడ్
కానీ ఏమో తెలీయదు వాళ్ళు ఇంట్లో చేస్తాన్నరు
ఓకే మళ్ళా నువ్వు దేనిలోన ఏం పార్టిసిపేట్ చేయటం లేదా
ఆహ లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే మీము ఎప్పుడు స్టేజ్ కింద ఉంటాం
ఆ మా కాలేజ్ లో కూడా చే తొమ్మి
మ్మ్
కానీ ఇంకా వెళ్ళాలి నేను నేను కూడా ఈవినింగ్ వెళ్తా మార్నింగ్ ఏమి వెళ్ళాను
మ్మ్
స్పొ చూడాలి నేను కూడా ఈసారి ఏం పార్టిసిపేట్ చేయ నినా లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసాన్
డ్రెస్సెస్ ఎట్లాంటివి కొన్నావ్
డ్రెస్సస్ అది ఎదొ ఒకటి కొన్నాను కానీ అది మరి చిన్నపిల్లలాగ ఉంటదేమో అని ఆలోచిస్తాన్నా వేసుకుంటే
నువ్వు చిన్నపిల్లనే కదా బాగుంటదిలే
అంటే మళ్ళీ అట్లా కనిపయకూడదు కదా నిను నామల్ షాప్ లో కూర్చున్నాను ఒక ఆంటీ ఎవరో వచ్చారు సరుకులు తీసుకోవడానికి తున్నావ్ టెన్త్ క్లాస లేదాంటీ బీటెక్ చదువుతున్నా అన్నా అంటే అవును నేను టెన్త్ అనుకున్నా మా కూతురు కూడా టెన్త్ సేమ్ నీ అంతే ఉంటంది అందుకే టెన్త్ అనుకున్నా నా అంటా
అవున
మళ్ళీ ఇప్పుడు ఆడే ఇప్పుడు ఆయామ్మ ఉంది అట్లానే అవ్వ అంటే కొట్టతాది నన్నీ పోయిదేందీ ఎప్పుడో వెళ్ళిపోయింది ఆవేశం లో ఏదో ఆ ఆవేశంలో మాత్రమే ఉన
ఇంకేం మరి
చెప్పాలి మీరే ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
అయ్యో ఉగాది చాన బాగా సెలబ్రేట్ చేసుకున్నాం
బాగుందా
ఆ ఎంత మంది అడుగుతాన్నారో ఉగాది గురించి చెప్పలేక సచ్చి పోతాన్నాన అప్పటి నుంచి
అం అంటే మీరు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారేమో అందుకని అడుగుతున్నారు
మ్మ్ అదే వేరే వాళ్ళ ఊరికి వెళ్ళాం అక్కడ అందరితో సెలబ్రేట్ చేసుకు మళ్ళీ ఇగ మా చుట్టుపక్కల హిస్టారిక్ ప్లేసెస్ ఉంటాయన్నమాట లేపాక్షి అని అక్కాట టెంపుల్స్ కి వెళ్ళాం
ఓకె
అక్కడ చాలా మంది విజిట్ చేస్తారు రష్యన్స్ వాళ్ళంతా మేము వెళ్ళినప్పుడు రష్ ఫ్రెండ్స్ వచ్చిండ్రీ
మళ్ళీ మాట్లాడవా వాళ్ళతో
ఆ మాట్లాడా ఎందుకు మీరు ఇక్కడ మా కంట్రీకి వచ్చారు అంటే లైక్ ఏమ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే వాళ్ళు ఇక్కడున్న కల్చర్ ఆ వి లవ్ ది కల్చర్ ఆ ఆఫ్ ఇండియా అన్నారు. డచ్ క్రేరింగా ఎక్స్లోడ్ చేయండి అని చెప్పేసి
ఉమ్
ఆ హా లేదు అంటే నా మళ్ళీ నేను ఫోటో దిగితే నాకంటే వాళ్ళు అందంగా ఉంటారు కదా అందుకు. దిగాలే
అయ్యోయ్యో తిన్నావా
ఆ తిన్నాం మార్నింగ్ పొంగల్ పెట్టారు మా పి జి లో గ్య తిన్నల్లా ఏదో ఒక గడ్డి పెట్టింటారు తిన్నల్లా ఎందుకు తిన్లేదు
లైట్ గా లేసా ఆ తర్వాత బద్ధకంతో ఇంకా లెయలా, ఇందాకే బ్రష్ చేసి
నా ఫ్రెండ్ రూమ్ కి వచ్చిన
ఆ ఆ
ఉ ఏంటిగా అయితే ప్లాన్సు మూవీస్ కేమ్ పోలేదా.
ఆహా లేదు కాంచనాకి వెళ్దాం అనుకున్నాం కానీ కానీ ఎందుకో మళ్ళా డబ్బులు లేక ఊరికే అయిపోయామ్.
ఉ ఇంటికి వెళ్ళినప్పుడు
ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళలేదు అంటే ఇంట్లో అంతా అలోవ్ చేరు.
ఇంట్లో అలొవ్ చేయరా
ఆ సినిమాలకాలౌవ్ చేయరు
ఓ మరి ఎక్కడికి పోలేదా ఫ్యామిలీతో ఆ రెస్టింగా ప్లేసెస్ ఒక్కటేనా
ఉ అంతే ఇంకా ఫ్యామిలీస్తో వెళ్తే అంతే కదా. వీళ్ళు ఎక్కడికి పిల్చుకుపోరు ఆత్రరం పెడతాంటారు తొందర తొందర తొందర అన్ ఈషాకి వెళ్దాం అనుకున్నాము
కోయంబత్తూరా
ఆ నో నాట్ కోయంబత్తూర్ బ్యాంగుళూర్
మరి యెల్లవా
లేదు అంటే లెక్ మేము సడన్ గా అనుకున్నాం, నేను మా బాబాయ్ నా చెల్లెలు
ఆ
అందరు ఉంటే బాగుంటది కదా ఫ్యామిలీ సో అందుకు ఊరికే అయిపోయాం
వాళ్ళకి చెప్పాల్సింట్రీ వస్తార్ కదా
అంటే అందరు పన్లో ఉన్నిన్నారు మేమే ఖాళీగా ఉన్నిన్నాము. పన్లు ఆపేసి రారు కదా
అయితే మీకు హాలిడేస్ ఇచ్చినారా అన్ని డేస్ కాలేజ్ లో
అమ్ ఇచ్చారు ఫస్ట్ టైమ్ ఇచ్చారు, మేము కూడా అదే షాక్ లో ఉన్నామ్ మా కాలేజ్ అట్లా ఇవ్వరు కదా.
చోమ్ కాబట్టి
ఉ ఉ మ్ ఉగాది రంజాన్ అంతా కలిసి వచ్చింది లాంగ్ వీకెండ్, ఇంకా మాకి ఈ టూ డేస్ కూడా ఫస్ట్ కదా ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేనిలోళ్ళు హాలిడే పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శ్రీరామునమి సా ఆ సాటర్ ఫోర్త్ సాటర్డే సండే అన్ని కలిసొస్తాయి. మంచి పెద్ద లాంగ్ వీకెండ్ అయిపోద్దిది.
అవును కదా ఫోర్త్ సాటర్డే ఉంది. కానీ మా కాలేజ్ లో డిపార్ట్మెంట్ ఫెస్టున్ది దానికి డ్యాన్స్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు సెకెండ్ సాటర్డే అని పోతది సండే అని పోతది.
మాది ట్యూస్డే అనుకుంటా ఈ ఈవెంట్ రెండ్రోజులే ఉంటుంది. ఫ్రైడే ఇంకా మండే.
డ్యాన్స్ నేర్చుకోవాలిగ.
ఓకే.
అయినట్టె నేర్చ్
మీరు మాత్రమేనా మమ్మల్నేం ఆలోచేయరా డాన్సుల్కి.
అలో చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటె రావచ్చు.
ఊహు
వేస్తార.
లేదు లేండి. మరి ఏం సారీలు లంగావోనిల్ తెచ్చుకోలేన్
లంగాఓణిలున్నాయిలేండి మా ఫ్రెండ్స్ తానున్నయి ఇప్పిచేస్త. వేస్తామంటె చెప్పండి చెప్త.
అడగాలె.
మా మ్యాక్ నాకి తెలిసి ఏసే డ్యాన్స్ సాంగ్ కూడా మీకిష్టమైన దేవుడు దానికే ఇంకా
అయ్యో అట్లయితే నాకు స్టెప్లే రావండి.
ఎందుకండి.
మ్మ్ దేవుడి పాటలకయితే స్టెప్పుల్ రావండి కొంచెం డీజే పాటలకు ఒస్తయి బాగ. -
డీజే కూడ యేస్తాము అని అడుగుదాం అని చెప్పినా మా ఫ్రెండ్స్ కి వాళ్ళడిగారో లేదొ తె తెలియదండి నాకు ఇంకా
ఉహూ
ఒకవేళ అదొప్పుకుంటే. దానికి పలుస్తె అప్పుడోస్తార.
ఆలోచిస్తా అండి. నా మనసిక్కడ నుంచి ఎక్కడ దాకా రావాలంటే టైం పడుతుంది కదండి.
ఎక్కడ నుంచి ఎక్కడికి.
ఇక్కడ నుంచి మీ కాలేజ్కి నేనున్న ప్లేస్ నుంచి.
ఓయబ్బొ ఏంకాదులె ఒచ్చేషెయండి ఎట్లా ఫ్రీ బస్సులేగా.
అ చూద్దామండి.
సరే అండి ఇంక పెట్టేదా.
ఆ సరే అండి.